నిన్న కాదే ఫోన్ మాట్లాడుతున్నా హలో
అంతే కదా
నావే హలో ఆ వచిన్నావ డ్యూటీ కి ఆ వచ్చానండి లైకు హలో ఓ ఎప్పుడొచింది
ఆ ఫోర్ డేస్ అయితుంది
ఫోర్ డేస్ అయితుందా బంద్ జేశ
ఆ సండే నుంచి బంద్ చేసినా ఇగ
ఓకే ఓకే ఇంకా తిన్నావా ఏం చేస్ చిరు
తినలే అక్కా నువ్వు తిన్నావా
ఏం టే యా యా తిన్నాం షాప్ కు వచ్చినం చెప్పాలి నువ్వే బాట్ ఇంట్లల్లె ఉన్నాం సోని నేను అక్కా ఉమ్ చెప్పు ఆగాగు ఏం మేం ఏం తిన్నాం ఏంది నే ఉప్మా దిన్నా ఆహా అట్లా పీకకు వద్దు వదిలేయ్ నువు లేకపోతే ఆ అట్లా కూడా చెయ్యకులే కాని నార్మల్ చిక్కులుది చెప్పే పొట్టామెని ఎత్తుకొని తిరుగుతున్ తుంది ఒక ఆమె లేపి లేపి దువ్వకు కిందికిట్లా దువ్వు స్మూత్ గా పార్లర్ల ముగ్గురు ఏమో ట్రైనర్ వీళ్ళున్నారు ఆ ఇంకో ముగ్గురం ఏమో నందిపడ ఫ్యామిలీ ఆ నేను మయక్క నాబిడ్డ ాల వెయ్యాలి మరి ఎంత మంది ఉంటే ఏంటిదిరా నందిపాడ్ ఫ్యామిలీ అంటే ఇద్దరు నేను నా బిడ్డ షర్మక్క ముగ్గురం లేపి దువ్వుతే శిక్ కులు ఇంక ఎక్కువ అవుతాయి తల్లి నీకు దువ్వడంగూడ రాట్లేదుగా పాడుగాను ఇది అవసరం లేదు చెప్పవే చంపుతుంది జుట్టు దు తా అని చెప్పి హలో ఏంటిది షర్మి అక్కా సైమా అ ట్రైనింగా పాడ అవుతే చిక్కులు తీస్తారని చెప్పేసి అడిగితే ఇది పీకి పీకి పెడుతుంది ఉన్న చిక్కులు గావ్ ఊషిపోయేటట్టు చేస్తుంది మే మేకప్ లు వేసుకోవాలి పట్టూర్రి ఆ ఆగు జరా ఆమెకి పెద్దమ్మాకిపో ఆ పని చేసేది వచ్చేదెక్కువ సైలెంట్ ఉన్నావ్ నీళ్ల గురించే ఏవద్దు మనకి షాపుల్నే కుసో
ఆ చెప్పాలి ఏ ముంది
ఇంకా ఎవరమ్మా ఈ వీడియో చిన్నగా తిషేది ఆ ఆగుద్దాంటవా నాకు మన చే ఓ సినిమ ఇంకా ఏం వండాలి కర్రీ
కర్రీ ఏం లేదు ఇగ పచ్చళ్ళు ఉన్నాయి
అర్థం కాలే పక్కనా ఈ వీళ్ళ నాయనమ్మ నా ఎంత ఎకుందెడా పక్కన ఇంటిక్ తేలేదు శాఖగా వీళ్ళు ఒళ్ళు తా ఉండు అలానా బయటికి పోయి మాట్లాడుకోవాలి టే ఉడకపోస్తుంది మేడం బయటికి అసి బయట పెట్టు సక్కగా మాట్డతా ఆ నువ్ బెట్టు ఆయన ఎందుకు మద్యల ఆలా కొంచెం ఏదే దు వెతకాలి వదిన ఎక్కడుందో మా వదినకాడ హమ్ ఆయన తీసుకురవాలే నేను నిన్న పోతా మొన్న పోతాం మన తీసుకొకుండా పోస్పోన్ అయింది నిన్న నేను పోస్పోన్ చేసినా ఇయాల ఎవరు దింపుతడో చూడాలి నన్ను ఇంటికాడ నిన్న సోని దింపుతాదేమో అనుకుంటే బండ్లు పెట్రోల్ లేదాక్క పెట్రోల్ దొరుకుతలే రెండు పెట్రోల్ బంక్లు అలా అడినా అన్నది అంత కాజ పోయి నో కూడా సర్లే మరి అలా ఎవరినో కొల ద వాళ్లంని చెప్తా ఇకానే చెప్పు ఏ చేసవ ఇంట్ల
కాలీనీ ఇంట్లా
అవునా హమ్ హమ్ ఇంకా
ఇంకా
అమ్మమ్మ లేదు
ఉంది ఉగర
అవునా ఏడ ఇంట్లోనా బయటనా బానే మాట్లాడుతున్నా వన్ స్టెప్పే ఇంకానే ఏ సోని మీద ప్రయోగాలు ఏవో చేస్తురు మేకప్లు వసి రడీంగ్ చేయడాలు చేస్తుారు
ఆహా
ఆ గది మాటం ఏంగ్ అాల సెట్ చేస్తద రా నూరా ఇంకానే థ్యాంక్ యూ రబ్బర్ పెట్ కుతావు ఆ చలే హే వేయించుకుంటా సందే తోటికిసేపు ముగ్ సందేస్త ఏేమేస్తావు చె నువ్వు పైకి పైకి వేస్తావు పైకి నాకు నచ్చదు కిందికి వెేాలి నాకు సైడ్ ఫ్రెూగాసట్టదు చెప్పరా హలో ఆ చెప్పవే వినిపిస్తుందా ఎ తనిపిస్తుంది వినిపిస్తు ఏ ఇళ్ళ గోళకి నాకు క్లియర్గా అది మ్యాటర్ అ చెప్పు ఉండరు అదేం పని ఇప్పుడు ఇంంటి పన్ చేస్తా ఒకసేపు ఉండు మరిే పెడతారు మరి అడిగడ అన్సేప్ప గంట ఏంద్రా ఎప్పుడొస్తా మీరాళు కూడా పుష్ప ఏంటే ఇదీవే పోనుగు ఆ ఓకే ఏంటిది రేపు అదే పండగ ఉంది గా ఆ తనయా సోనక్కకు పెళ్లి చూపులకు రెడీ అయినట్లు రెడీ అవుతాంది ఆ మేము అందరం ఉన్నాం ఓకే ఇంకా ఎప్పుడు వేస్తావ్ తగ్గిందా ఇప్పుడైతే బాగానే ఉందా ఉన్నారా
టైఫాడ్ వచ్చింది
ఓ ఇంజెక్షన్స్ అయితున్నాయా మరి యాంటీబయోటిక్స్ పాపం అవునా త్రీ డేస్ అయిందా ఇంకా నే వస్తుంది అగు అగు చెప్పాలి నువ్వే హ్మ్మ్ వంకాయలు ఉన్నాయా లూస్ వే మరి అంత టైట్ పట్టుకోకు ఇంకానే చెప్పాల నువ్వ నువ్వు ముచ్చట్లు చెప్పాలరా ఏంటి ఏమైనా విశేషాలు ఏం లేవారా నేను అయితే దొంగవి నువ్వు హలో అక్కా ఆ ఎప్పుడు చెప్తావో గూడ్ న్యూస్ చెప్తావో చూస్తా ఏంటిది అదా యదవ జీవితం గ్యాప్ ఇయ్యాచు కదా ఇట్లా రావాలి లేట్ గా సంవత్సరానికి అది తీసుకుంటావా నే ఇంో నువ్వు లేపు లేప వేస్తున్నావు నాకు న వస్తుదానికి ముందే చెప్పాను అందుకే నేను ఈతోయించుకోను అన్నా దీంతో ఏయించుకుంటా అన్నా ఇన్లే నేనేస్తా అను వచ్చింది చెప్పవే ఈ జుట్లై సడేవను నా పాదంటికి అమ్మా నా జుట్టు చాలా సెన్సిటివ్ అని చెప్పారుది విన్లే దొంగన ఉంది వస్తున్నా రేపు వస్తుందంట పుష్ప ఇలా వ న్నంమంటగా చేయి పట్
ఆ ఎలోసా నని ఇంగ మామయారు బధన లేన్నారు
ఆ సరలేంది ఎట్ బంద చేసిన వాళ్ళ ఎప్పుడైతేయిో వచ్చో ఒక వారం రోజులు ఉండిపో అహా
ని వాళ్ లీవ్ లేయట్లేదు మ జ్వరం వచ్చినప్పుడు ఉండాలి కదా
అదేలేే మెచ్చుకోవాలి మళ్ళ బాగా అంటే ఆహా అకనే ఎందుకో ఈ వారం చేస్తావా కంపల్సరీ
ఆ ఇంట్లో కు సో
ఆ ఏమ ఫ్రంట్ కేయలే నాకేసినా అప్పటికే చెప్పిన పైకి ఎస్తావ్ లుక్ పోద్ద్దని కూడా చెప్పిన చెప్పినప్పుడు ఇనే దానియితే బా చెప్పే ఇంకా చిన్నగ దొ చెప్ ప్పల్ నువ్వే నువ్వు చెప్తే నేను ఇంట అబ్బా కామెడీలు చూడండి మా అయిపోయినాయియని ముచ్చట్లా ఆల్రెడీ
ఏమైపోయినాయి అమ్మా
అయిపోయిందట జీవితం సంకనాకిపోతుంది పెళ్ళి ఏసుకొని తినాలి గా, నాట్ అయిపాయి గీతం కుడిచిపోయినట్టే అంతే మరి ఇంగేం ఉంటది ఆడ నంగ అ మట పో
మూడ్ ఉన్నాయి ఇంకాక
చెప్పాల్సలా తిన్నావ మత్తాన్ కి అయితే ఏమున్నాయి వంకాయలా ఏం పెడుతున్నావ్ ఫోల్డా అది రొటీన్ ఫ్యా
ఇగో ఈడ ఒకటి ఉంది
నా ఫేస్ కి సెట్టు కాద్ అ క్క ఓన్లీ ఫ్రెంచ్, పాయ పాయ లేపేస్తాంగా అదొ ఒకటేయి నాక్ ఏదియ్యకు చెప్పే అంత లాంగ్ వద్దు చిన్న చిన్నవి తీసుకో హా జుట్ ఏస్ తుంది నాగు ఫస్ట్ మేకప్మే ప్రడక్ట్ అ ఆ అర్ధం కాలే హలో ఆ ఆమ్ కే నయిస్ ఇంక నే మ్మ్ ఏముంది రా ఏం లేదు ఆ అలాయనకే జరమొచ్ చిందంట అడిగినని చెప్పమంటుంది మీ ఆంటీ కూడా కూడా కూడా ఇజకి లో ప మీ ఆయనని అడిగినా అని చెప్పమంటుంది ఆమె కూడ అడిగినాని చెప్పంటుంది చెప్పినా చెప్పినా ఇంకెవని అడగమంటారా అ
ఆంటీ కూడా మేకప్
నెక్స్ట్ లేదే హెయిర్ కలర్ ఏయించుకోవడాని కానీ షాప్ కొచ్చింది
ఆహా
ఆ ఏమ హెయిర్ కలర్ వేంచుకొని వాళ్ళు చేసుకుని మళ్ళా నందిపాడు సాయంత్రం అనే నందిపాడికి సాయంటం పోద్దంట నంది కాడికి ఆడుకు పినిస్తుంది కను పైకి పోయింది తాడో ఆ సరేనే బాయ్ అగీఏ